తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాము ఏం తిన్నారు
ఉమ్ మాకి దొండకాయ కర్రీ చేసి ఇంకా ప చెడి చేసినారు ఇంకా రసం మీకు
మాకు పప్పు చేసారు పచ్చడికా ఆ
బాగుంటుందా ఫుడ్డు అందుకు
ఆ పర్లేదు ఇంకా మామూలే మీకు
మాకే అసలు ఏం బాగుండదు ఉంటుంది ఏదో తిన్లేము అసలు సరిగ్గా
మే రూం కంతే ఇంకేం చేయాలి తక్ కొత్తదా అని ఉన్నాం
ఆ ఇంకా పొద్దున అట్ల అయితే తినొచ్చు బాగా పెడతారు ఓకే తిన వచ్చు ఆ ఇంకా మధ్యాహ్నం నైట్ అంటే ఇంకా కష్టం మీ మీకు బానే ఉంటుందా
పొద్దున పర్లేదు అ ఇంకా మాముూలే యావరేజ్ గా ఉంటది
ఆ
ఈ రోజయితే నా పుట్టినరోజా బయటికి పోయి ఆ
పుట్టినరోజు శుభాకాంక్షలు
థ్యాంక్ యూ
ఆ ఏం చేసినావు ఈ రోజు
ఈ రోజా పొద్దున్నే ఇంక లేసి గు ఇంకా లేట్గా లేసాను రాత్రి ఇంకా స్నేహితులు అందరితో బయటికి వెళ్ళి కేక్ కటింగ్ చేపిచ్చినారా రాత్రి పన్నెండు గంటలకు ఇప్పుడు పెట్టి ఇంకా అట్లా ఇంకా పొద్దున్నే లేట్గా లేసిన
ఆ
రెడీ అయ్యి ఇంకా ఇకా మళ్ళా గుడికి పోయేసి వచ్చిన సాయిబాబా గుడికి
ఆ ఎక్కడా సాయిబాబు గుడి మీకు దగ్గరేనా
దగ్గర లోనే ఉంది చనా ప్రశాంత్ గుడి పోయి వచ్చేసరికి
అసలు చాలా బాగునింటుంది
ఆ ఆడ నైవేద్యం పెట్టిన్నారు
అవునా ఏం పెట్టిండా
ఆ బెల్ల అన్నం పెట్టినారు
అవునా బాగుంటుంది బెల్లం అన్నం
అవును ఇంకా మళ్ళా ఇంకా పన్నెండు గంటలప్పుడు హారతి తీస్తారు కదా సాయిబాబు గుడ అంటేనే ఇంకా హారతి తీసు పోని ఇంకా కొద్ది సేపు ఉండి ఇంకా ఫోటోలు ఇట్లా ఇట్లా దిగి
ఆ
ఇంకా బయటికి వచ్చినాను మళ్ళా ఇంకా బయ మళ్ళ వచ్చేసి తర్వాత మళ్ళా బయటకి పోయి తిననీనికిపోయినాను మద్యానం ఇంకా
ఆ
ఆ రెస్టారెంట్ కి పోయి తినేసి వచ్చి ఇంకా ఆడ బానే ఉనింది
ఆ రెస్టారెంట్లు ఏమి తినిన్నారు మీరు
ఆ పరోటా ఇంకా పన్నీరు
ఆ ఈరో జు బర్త్డే అని ఏం నాన్ వెజ్ ఏమి తినలేదా
ఆహా నాన్ వెజ్ ఏం తినలేదు ఇంకవొచ్చేసిన
ఆ
ఇంకా ఆడ ఫ్రెండ్స్ తో ఆటా ఈటా జోక్లు వేసుకుంటా ఉండి
ఆ
ఇంకొచ్చి మళ్ళా మళ్ళా సాయంత్రం ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందుకుంటే వాళ్ళు కేక్ కట్ చేపిచ్చి మళ్ళా వాళ్ళని బయటికి తీసుకోమ్మ నా వాళ్ళేమో చికెన్ బిర్యానీ అట్లా తిన్నారు నేను వెజ్ తిన్నా
ఆ
ఆ అట్లా అయిపోయింది ఇంకా ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి
ఆ
ఉ ఇలా అయిపోయింది పుట్టినరోజు అదే
పుట్టినరోజ ఇప్పుడు ఆ రోజ ఏది కొత్తగా ఉన్నట్టు ఆ రోజు మొత్తం కొత్త కొత్తగా
అదే కొత్తగా ఏదో పుట్టినట్టు మనకి ఫీల్ ఇంక అందరూ అదే అందరు విష్ చేస్తంటే అదొక ఫీల్ గా ఉంటది సను
అవును కొత్తకొ ఉంటది
అవునా మీ మీ పుట్టినరోజు అయిపోయిందా
ఆ నాది కూడా అయిపోయింది నేను అంతి నా పుట్టినరోజు ముందు ఆ ఇంటికి పోయేసి వచ్చినా నా ఇంక మై మళ్లీ నా పుట్టినరోజు ముందు రోజు వచ్చిన ఇం గా నైటు మా రూమ్ లో ఉండే పిల్లొల్లు నాకు కే చేపిచ్చిండ ఇంగ రాత్రి పన్నెండు గంట్లకి ఇంకా మళ్ళీ పడుకొని పొద్దున కాలేజ్ పోయినామా పొద్దున కాలేజ్ కి పోయ్ మళ్ళీ సాయంత్రం ఇంక మాకి వదులుతారు అప్పుడు మళ్ళీ
తెలీకుండా కడ్ జేపిచ్చినారు వాళ్ళు
ఆ అవును తెలీకుండా కట్ చేపిచ్చినారు నేను నిద్రపోయినా నా వాళ్ళు లేపు లేపు పెట్టింది అసలు నేను లేయలేదు అసలు పన్నెండుకి అసలు ఇంకా అ ఇంక మళ్ళీ వాళ్ళు లేపి లేపి లేపి లేపి లేపి నన్ మళ్ళీ ఇంక్ క లేసిన తర్వాత కేక్ కట్ చేసి ఇంగ మలి పడుకునేషనం ఆ ఇం ఆ ఆ ఇంకా మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఇంకా మా స్నేహితులు కాట్ చేపిచ్చి దిన్నారు కేక్ ఇంకా మళ్ళీ బయటి పోయి అన్ వాళ్ళు ఇంక తిన్నాము బయిటికి పోయి
ఆహా అయినా ఏమైనా బర్త్డే అంటే ఇంకా చిన్నప్పుడుయితే ఇంగ కేక్ కట్టింగ్ ఇంట్లో రాత్రి గాకుండా మనం చేసుకుంటానింది సాయంత్రం పూట్ల కేక్ గట్
ఆ అవును ఇప్పుడు ఎందో ఆ
ఆ ఇంకా ఇప్పుడు రాత్ర తిరుపూర్లో వేసుకుంటానం గాని, ఇప్పట్లో అయితే ఇంకా సాయంత్రం ఏడు చేసేది ఇంకా ఇంటి దగ్గర పిల్లోలని ని అంది పిలిచేది కట్ చేసేది చాక్లెట్లు ఇ వచ్చేది స్కూల్లో అయితే ఇంకా,
ఆ స్కూల్ మొత్తం చాక్లేట్, పంచి ఇంటి దగ్గర కేక్ ప పంచి, మిక్షర్ ప్యాకెట్, మళ్ళీ చాక్లెట్లు కేక్
నేను పంచుతాను,
ఆ ఆ అవును మన ఫ్రెండ్స్ అయితే నాకు ఇంకా కొన్ని ఎక్కువ చాక్లెట్లు ఇయ్యి నాకు ఈ రోజు, రేపు మా ఫ్రెండ్ బర్త్డే నాకు ఎ ఎక్కువవిస్తది, చాక్లెట్లు
అదే నేను వస్తా నేను వస్తా అని కొట్టుకుండేది అంటే టీచర్స్ దగ్గర, మే మనం చాక్లట్ బాక్స్ పట్టుకొన్ని, నేను పోయినప్పుడు.
ఆ అవును. అదోహా సంతోషం అప్పుడు,
ఆ నువ్వు ఎప్పుడూ ఆ బాగుంట అనింది కదా,
ఆ ఏందో ఇ ఇప్పుడైతే ఇంకా, అప్పుడే బాగుంటాండే ఇప్పుడు ఎం, దా బయటికి పోయి
ఆ అంతే అప్పుడే బావుంటది ఏమైనా పిల్లలు ఉన్నప్పుడు,
అవును అప్పుడైతే ఇంకా చాలా బా ఏ బాధలు ఉండవు. అసలు బాగా తినేది పండుకునేది.
ఆ ఎప్పుడు ఆటలే అసలు.
ఆ బాగా అసలు కొట్టుకుండేది. పిలొల్లుతో అంతా మళ్ళీ ఇంటి దగ్గర కొచ్ ఆ మళ్ళీ ఇంటి దగ్గరకు. చెప్పేది ఈనానవ్ ఇట్ల కొట్టింది విడిట్ల కొట్టినాడు అని నువ్వు వాళ్ళ ఇంగ ఇంగ రేను కొడతా అండే కొట్టించుకొని వస్తీ.
అదే ఇంట్లోలై మన ఇంట్లొవోల్ మనల్నే పే ఇది మళ్ళీ చెప్తే
ఆ ఇంకా మళ్ళీ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా చెప్ కొండంటండే కొట్టించుకొని నోచ్
అవును దొంగగా ఉండేది హహహ నేనైతే ఇంకా పిల్లప్పుడైతే ఆట్లాడుకు. ఉండేది వచ్చేది ఎప్పుడన్నా ఊరికి పోయినాం అనుకో అమ్మమోళ్ళ ఊరికి. గెట్లా మళ్ళా ఊరు నుంచి వచ్చిన తర్వాత. ఆ. ఆ రోజ్ నేన్ బైటిక్ పోను నాకెందుక్. కొత్తగా ఉంటది ఊరికి పోయేస్తే ఫ్రెండ్స్ దగ్గర కూడా పోను ఇను ఇంట్ లోపలి నుంచి తొంగి చూస్తా ఉంటా మ ఫ్రెండ్స్ వచ్చి నన్నులేకున్పోయేంతవరకు కు
అవున్లే
ఎందో ఊరికి పోయి కొత్తగా ఎందో కొత్త ఊరికి వచ్చినట్టు అనిపిస్తా అంటది
ఆ అవును చిన్నప్పుడు ఒకసారి మామూలు గ రేగిపళ్లు చెట్లు ఉంటాయి కదా మా ఇంటి దగ్గర్లో ఒకటి తునిండా నేను ఇంకా మా మామ కొడుకు కుమా అన్నా ముగ్గురం పోయిన్నామా ఆ పిల్లోడు రాయితో రేగిపల్లని కొడతా ఉన్నాడు నేను పోయి ఏదిత అంటీ అదోచి నా తలపైన పడిపోయింది రాయి అసలు రక్తం వచ్చ చినా అంత పెద్దగా ఏం తగలేదు లైట్ గా తగిలి రక్తం వ చిన్న ఇ వాడైతే సారి సారి మ సారమ్మా సారమ్మా అని అంటా ఉండేనా ఇంకా మళ్ళీ వచ్చేసి ఆహా అమ్మా అసలు ఇంకా మళ్ళీ మా అమ్మా అడిగింది జడ వేస్తా ఏంది బొక్క పెట్టుకొని వచ్చిన అవి నువ్వు రక్తం వస్తుంది ఈడంత తంటి ఏమో నాకు తెలీదు అని చెప్ప
నేను అంతే ఏమని తగిలినప్పుడు నాకు తెలీదునేది తప్పించు కుందేది అట్లా
అసలు భలే కాని
కదా
సైకిల్ అట్లంతా వచ్చా నీకు చిన్నప్పుడు నేర్చుకుని
వచ్చు వచ్చు నీకు
నాకి వచ్చి అసలు మా అన్న కొట్టి కొట్టి పెడతా నే నన్ను సైకి
ఆ నేనైతే ఇంక పిల్లప్పుడైతే చిన్న సైకిల్ దొక్కేదాన్ని మళ్ళయితే మా మామయ్య అయితే పెద్ద సైకిల్ డైరెక్ట్ ఎక్కి పించి వదిలేసినడు నేను తొ తొ క్కుకుంటా పోయినా నాకు ఇంకా దిగ నీకి రాదు అసలు ఎట్లా దిగాలో తెలియదు తొక్కుతానా ఆ పడ్డ వికిన్ బడ్డ తెలుస అసలు ఆ
చిన్నప్పుడు ఇంకా ఇట్లా వంగిపోతాం కదా నేర్పి
ఆ అదే అదే నేను తొక్కేటప్పుడేమో తొక్కేసినా ఆ ప నీకు ఎట్లా ఆపలో తెలిలా నువ్వు ఎట్లా టే అసలు ఆ దే
మా అన్న అయితే బాగా కొట్టి కొట్టి కొట్టి కొట్టి పెడతాడి ఇంకా సిరుబడేసి సైకిల్ వెళ్ళపోతుంది తాంటీ నాకి ఈ రోజ ఎంతా అ రెండు గంటలే ఇస్తాడు తెలుసా మిగతా టైం అంతా తొక్కుంటానే ఉంటాడు మా అన్న అసలు అడుక్కుంటే అడుక్కుంటే ఆ రెండు గంటలు ఇస్తాడు ఆ ఇంకా మళ్ళీ చిన్నగా నేనే నేర్చుకుంటా చిన్నగా తొక్కుతా తొక్కుతా అట్లే
హలో పడుకుందవన ఉన్నా ఇంకా మీకు నిద్ర రాలా
నేను నిద్రపోవాలి అంటే ఈ మధ్యన ఇంకా సీరియల్ చూస్తా లేట్ అయితా ఉంటుంది కదా
ఆ నాకు నిద్ర వస్తుందిలేండి బాయ్
సరే మరి సరే